హలో
ఏండి
హలో
హలో రవింద బి సనాాల
ఎ మేడం
ఎ విస్తను
ఏం లేదండి మీరేం చేస్తున్నారండి
అందుేగా అండి నేను రీసెంట్ గా మా మ్యారేజ్ డే అయితే ఫొటోస్ ఉంటే చూస్తున్నాయంండి
అవునా ఎన్ని ఇయర్సా అండి
యియితే నేనవుతు మ్యారేజ్ డే అరేంజ్ మ్యారేజ్
అ
ఫొటోస్ అవి ఉంటే చూస్తున్నాం
అవునా
అసలు అందరు ప్రతి ఒక్కరు మ్యారేజ్ డే అని అవి అని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు
అవును ఇప్పు ఆ ఇ ప్పుడు ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ కూడా సిల్వర్ జూబ్లీ అని మస్తు గ్రాండ్ గా ఫంక్షన్ అ సెలబ్రట్
ఉహుహు
బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు
అదే నేను ఫోటో చూస్తున్న అరే మేమైతే ఆ ఏం లేదండి అసలు అంతగా నార్మల్ గానే ఉంటున్నాం మరి ఆ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని నాకు అనిపిస్తది అని మా హస్బెండ్ కి అట్లుండదండి అందుకనేసి మేం కూడా చేసుకోము అట్లా
సెలబ్రేట్ చేస్తారు టెంపుల్ కూడా వెళ్ళరా అండి
టెంపుల్ కి టెంపుల్ కూడా వీలైతే వెళ్తాం లేదంటే లేదు పక్కన వాళ్ళు ఎవ్వరైనా ఎవ్వరనీ చూసినా మంచిగా మార్నింగ్ టెంపుల్ కి వెళ్తారు లేదంటే ఆ సినిమాకెళ్తారు ఇంకా విజిట్ చేస్తారు ఎటన్నా ఏటన్నా విజిట్ చేయడానికి వెళ్తారు ఉమ్ మంచిగా ఎంజాయ్ చేస్తారు మంచిగా అనిపి మంచిగానే చేస్తారు అసలు ఎవరైనా కానీ ఎందుకో మేమే ఓ కొంతమంది చేయరు కొంతమంది చేస్తారు అది వాళ్ళ ఇష్టం లేండి అని
అవును అవును అది ఎవరి ఇష్టం ఇప్పుడు ఆ మ్యారేజ్ అంటే కొద్ది కొద్ది రోజులు వాళ్ళతో ఆ కొద్ది రోజులు గడిపిన తర్వాత ఇట్లా మాట్లాడుకున్న తర్వాత ఒకరినొకరు తిరిగి అర్ధం చేసుకున్న తర్వాత ఈ రోజులలో మ్యారేజ్ చేసుకుంటారు కదా
ఉమ్
ఒక వన్ ఇయర్ వరకయితే
ఉ ఉహుహు ఉమ్ ఇప్పుడైతే పెళ్ళిళ ఎట్లా జరుగుతున్నాయి అసలు ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ అంటా ఇంకా ప్రీవెడ్డింగు షూట్ అనేసరి బాగ
చేస్తులు మంగళ స్థానాలు ప్రీ వెడ్డింగ్ షూట్ మంగళ స్థానాలకు ఫోట
అసలు ఒక అప్పుడైతే మంగళ స్నానాలు అంటేనే తెలీదు అంటే మంగళ స్నానం అంటే స్నానం చేపిస్తాం అనేది కాని ఇట్లా మంగళస్నానం
మంగళ స్థానాలకు ఫోటోలు అమ్మాయి దగ్గర ఫోటోలు అబ్బాయి దగ్గర ఫోటో లు మళ్ల సేమ్ కలర్ శారీస్ యెల్లో కలర్
ఏంది ఈసారి హల్దీ ఫంక్షన్ చేస్తున్నారు మంగళ స్నాం చేస్తున్నారు స్తున్నారు ఇంకా మెహందీ అని చేస్తున్నారు
అవును మెహందీ ఫంక్షన్ వేరే అవును మళ్ళీ రిసెప్షన్ కూడా మస్తు గ్రాండ్ గా చేసుకుంటారు మేడం దీనికి కూడా ఒక సంగీతం పెట్టుకుంటున్నారు
ఆ హూ హుం
అట్లా బాగా చేస్త బాగా సెలబ్రేట్ చేస్తారు కాని ఎంత బాగా చేసుకున్నా అప్పటి అంత ఘనం కాదు మేడం ఆ రోజులే వేరు అప్పటి రోజులు మనకు బ్యాండ్ మేళం అని
హ్మ్ అప్పట్లో ఉన్న బ్యాండ్ లాంటివిగా ఇప్పుడున్నట్ లేవు ఇప్పుడు ఏమైనా డీజేలు అవి సౌండ్స్ సే
అప్పుడు వేరు ఆ జనరేషన్ వేరు మాట్లాడాలన్నా మాట్లాడలేకపోయే వాళ్ళం ఒక మ్యారేజ్ సెట్ అయినా వన్ ఇయర్ అయినా మాట్లాడలేకపోయే వాళ్ళం
అవును ఇప్పుడేమో ఫ వన్ ఇయర్ ముందు నుంచే మాట్లాడుకొని అన్ నేను అయ్పోయినంక ఆ ఆ అర్థం చేసుకున్నా ఒకరినొకరు అర్థం జేసుకు కు నాకనే మ్యారేజ్
మ్యారేజ జేస్కుంటున్నా చేసుకున్నాక కూడా న్ ఇయర్ పాటు ఉంటే ఏం లేదు లేకపోతే అడ్జస్ట్ కాకపోతే డైవర్సే ఒక తగ్గలే ఒకరు నెగ్గ గ్గాలని ఏం లేదు భర్త కోపం వచ్చినప్పుడు భార్యకు తగ్గాలని ఏం లేదు కొంచం తేడా వత్తే డైవర్స్ అయిపోతనయ్ ఈ రోజుల తగ్గట్టే పెళ్ళిళ్లు ఇట్నే జరుగుతా నయ గ్రాండ్ గా ఇంత ఇంత ఖర్చులు వెట్టి హల్దిలని మంగళస్థానలని
ఈ ఫంక్షన్ బాగా అర్బటం గా చేస్తారండి ఇంత ఆర్భాటంగా ఇంత ఖర్చులు డబ్బు వేస్ట్ ఇవన్నీ అసలు ఇంకా అవసరం లేదు స అయితే నార్మల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసినా అదే మ్యారేజ్ నార్మల్ గా
ఇట్లా కాకపోయినా చేసుకొని అందర్ అనిపించుకొని మంచిగా ఎసుకున్న దగట్టు ఒక బంధం తాలిబంధం అంటేనే తెలుత్తలేదు ఈ రోజులలో విలువ దెలవట్లే అసల్
ఇంకా ఇంటి దగ్గర ఎస్కునేది ఇంటి దగ్గర ఇంటి ముందు పెళ్ళి చేేసే అసలు ఇప్పుడు ఎవ్వరు అ అన్న ఎస్తుర అసలు ఇంటికి ముందు పెళ్లి చేసేటోల్లే
చేసి మంచిగా మనకు పి కూతుర్ని చేయాలని ఒక త్రీ ఫోర్ మెంబర్స్ పెళ్లి కూతుర్ని చేసి ఆ మ మంది ఎసి పచ్చని తోరణాలు గ
అట్లా ఎసేది అవును అసలు ఇప్పుడు ఎవ్వరు చూడు ఫంక్షనాల్ ఫంక్షనల్
ప్రీ వెెడ్డింగ్స్
ప్రీ వెడ్డింగ్ ఫస్టే మళ్ళ పెళ్ళికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ అనేసి ఫొటోస్ దిగడము టూ డేస్ ఆ వెళ్ళడము ఆ జర్నీ జేయడము అక్కడ అక్కడది ఫోటోస్ దిగడం అవన్నీ మళ్ళీ పెళ్లిలో వేయడం అంటే కొన్ని మెమోరీస్ క్రియేట్ చేసుకుంటున్నారు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండి పెళ్లి తర్వాత హ్యాపీగా ఉన్న వాళ్ళకి ఇవి మంచి మెమోరీసే బట్ ఉండకపోతే అది వేరుంటది కదా
అంతే కదా అది అంతే మేడం ఎవరైనా ఇప్పుడు బంధానికి బంధుత్వానికి మనసుకు విలువయట్లేరు ఏదైనా డబ్బు గ్రాండ్ గుందా లేదా గ్రాండ్ గా చేస్కున్నామ లేదా
కోలి వి ఒకరి ఒకరిని జూసి ఒకరు మేము గ్రాండ్ చేస్తున్నా అంటే మేము గ్రాండ్ చేస్తున్నాం అనే సి
అవును అ అవును గ్రాండ్ గ జేసు కుంటారు మళ్ళ అందరు తెలిసేటట్టు చేసుకుంటారు మళ్ళీ డైవర్స్ తీస్కుంటారు ఈ సెలబ్రిటీలు గూడా ఇట్నేఎత్తరు గ మేడం
అవును సెలబ్రిటీస్ పిల్లలు లవ్ మ్యారేజ్ లని జేస్కొని టున్నారు వాళ్ళని చూసి ఇంకా ఇన్ ఇన్స్పిరేషన్ అవుతున్నారు రా పిచ్చోల మాటలు కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు ఇంక ఇంక వాళ్ళ్ జేయలేదా సెలబ్రిటీస్ వాళ్ళే చేయలేదా వాళ్ళే వి లేదా మేమ్ ఎందుకు మేమేముంది మాదే ముంది అన్న త్తుగా అట్లే ఒతున్నారు
ఒకర్ ముగ్గురు నలుగురిని ఎసుకుంటాలు వీళ్ళు గూడా అట్నే జ చూసి కూడా అట్నే కామన్ పీపుల్ కూడా అట్నే తయారయ్ తళ్ళు కద
అయను
అసల్ తా మ్యారేజ్ అంటేనే ఒక వ్యాల్యూ లేకుంట అయిపోతంది ఈ రోజులల్లో అంత ఆన్లైన్ ఆన్లైన్ ఆన్లైన్ ఇంత ఫోటో పెట్టి ఫర శాలరీ ఇంత మ నాకు ఇంతంది కతం ఎంతంది ఆ అంటే మ్యారేజ్ బ్యూరో లో ఎలా చూసుకుంటాను
ఆ ఇప్ప మ కూూడద ఇప్ప దీంట్లో కూడా అండి ఫోన్ లో కూడా యాప్స్ ఉంటున్నాయి కదా చాలా యాప్స్ తెలుగు గుడ్ మార్ని గడిలో ఉంటుంది అండి ఆ మ్యాట్రిమోన్ గానీ రెడ్డి మ్యాట్రిమోన్ ని ఇట్లా చాలా ఉంటున్నాయి కదా దీంట్లో ఈ యాప్ లో ఏముంది వా జాబు వాళ్ళ వాళ్ళకి నా సే విధా ేతం డటెయిస్ పెట్టేస్తే ఆ డీటెయిస్ కొనిేసుకుంటున్నారో లేద లేదు వెంటనే మళ్ళీ ఎంత తొందర పెళ్ళలి చేసుకుంటున్నారు అంత తొందగా విడిపోతున్నారు వాళ్ళీ
డైవర్స్ తీసుకుంటారు ఎంత తొందంగా ఒక మాట అంటే తగ్బుదమ్ం అనే రోజులే పోయినాయి అసలు ఇందుకో రోజు రోజుకు జనాలు తయారైతారు ఇదంతా దేని వల్ల మొబైల్ వల్లనే మేడం స్మార్ట్ ఫోన్ లో వచ్చిన చెడి చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద పిల్లల వరకు ఎడం
అవును మేడం ఈ బోన్లు చీటి అన్ని చూసి అన్ని ఇచ్చుకోవడము అది అయిపోతుంది అలవాటు అయితుంది
దడు మన్ రష్మికవును విజయ్ దేవర కొొండ కూడా అంత గ్రాండ్ గా మస్తు వేసుకున్నారు కానీ వాళ్ళ అట్ నుడి సంతోషమే బతుకు హ్యాపీగా ఉ అట్లా ఉంటారో మళ్ళీ ఏమైతుంది ఎందుకంటే ఇట్లా సెలబ్రిటీస్ ఎమటినేరు డైవర్స్
కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది లోపలికన్నా వెళ్ళగాాళ మేడం
అ
మపు వెలద అడి విశ విశ్వ
మస కు మా ఇంటి కుక్కలు మరుగుతున్నాయంండి
లోపలికి వెళ్ళి వచ్చదండి ఇంట్లోకి
లోపల్ ఉందండి నేను ఇప్పుడునస్తాందా
ఆ వస్తుంది కొంచెం సౌండ్ వ ఉడి ఇ పడిచ్చస అవుతున్నానే
మన విలేజ్గా విలేజ్ లా ఉంటూనే ఉంటాయి
ఆఓహ న టై ము కస చ వరల కొంచెమ అైనా సమం బాగా వినిపిస్తారంటే
సౌండ్ బగా నస్త అందా
ఆ
ప్పుూణ నస్త నండ
అవును వినిపిస్తుందండి ఏం పర్లేదు
తమ నాకు
మీ వాయిస్ కూడా క్లారిటీగానే ఉందిలేండి చాలదనే అండి ఓకే అంటే ఇప్పుడు విజయ దగగరకొండడా అని ఇప్పుడు రశమిక అంతా బాగా వేసుకున్నారు బట్ వాళ్ళు ఓకే అట్లే ఉంటే మనకు ఎవరికైనా వాళ్ళ అభిమానులకైనా ఎవరికైనా
మూవీస్ ఇస్త మనకు కూడా లైక్ మంచిగా చే మంచిగా చేసుకున్నారు మ్యారేజ్ అని హ్యాపీ మస్తు గ్రాండ్గా వ వాళ్ళుళ్ళు మంచిగా చేేసుకున్నారు కానీ అట్లా సంతోషంగా ఉంటే ఏం కాదు పర్లేదు కానీ మళ్ళా డైవర్స్ అది ఇద అంటే ఇంగ వ చేసుకున్నా తమ అ
అంతే అండి ఇప్పటి కొంచెం చాలా సెలబ్రిటీస్ చేసుకోవడము విడిపోవడం జరుగుతుంది మళ్ళీ సెలబ్రిటీ చేసుకున్నారు వాళ్ళు ఎట్లుంట టారు అనేది తెలిదు
ఆ సీరియల్స్ సీరియల్ చేసే వాళ్ళు కూడా అట్లనే చేస్తున్నారు గా అండి
అంటే సీరియల్ లో సిరి చేసే వాళ్ళు కొంచెం తక్కువే వాళ్ళు చేసుకుంటే మంచిగానే ఉంటున్నారు ఇప్పట్లో చాలా వరకు అయితే సీరియల్స్లో చేసుకున్న వాళ్ళు బాగానే ఉం
వాళ్లలో కూడా ఇద్దరు ముగ్గురు విడిపోయిర్రండి ఇందు కర్ణ మంచిగా పిల్లలు మళ్ళ ఏం పాపం చేస్ తిరుపిల్లలు కనడం
ఆ
ఆ అర్ధం చేసుకోట్లేరు నన్ను నేను అడ్జస్ట్ కాలేను అడ్జస్ట్ కాకపోతే విడిపోవడంమేనా
ఆ ఫస్ట్ చేసుకునేటప్పుడు ఏ ఆలోచన ఉండదు చేస్తున్నాక మళ్ళీ అట్లా ఆలోచిస్తారు కని ఎంత అసలు సమాజం మాడిపోతుంటే ఇట్లాంటి సిట్యువేషన్స్ చాలా వస్తున్నాయి అండి అసలు
ఆ మేడం సమాజనికి విజయ దళపతి కూడా ఇప్పుడు డైవర్స్ తీసుకున్నాడుగా వాళ్ళ భార్యతోని అంటే పిటీషన్ పెట్టిందంట
ఉమ్ హు
కూడా అంటే మంచి మంచి సెలబ్ర్రిటీ
మంచి మంచి వాళ్ళకి ఎంతో మంచి అభిమానులు ఉంటారు ఎంతో మంది ఫాన్స్ అని ఇట్ల ఉంటారు వాళ్ళు ఇలా చేయడం వల్ల ఎంత మందికి ఎన్ని ఆలోచనలు అసలు అరే వాళ్ళు అట్లా చేస్తురు ఎందుకో మనకు కూడా కొంతమందికి ఏముంటది నేను కూడా చేస్తా అనేటోడు ఉంటడు ఏముంది ఉమ్
మ మేనే ఏమనుకుంటాడే ఈరు వాడలు ఎక్కువ ఉండాలి మేము మన వాళ్ళ ఎకువ రెడీ కావాలి అతల్లి క ఉండాలని మొత్తం హేయిర్ స్టైలు డ్రెస్సింగ్ స్టైలు మొత్తం ఆ హీరో లెక్కనే ఉండాలే ఆ ఇవి కూడా వత్తాయి కదా ఉండ మంచి క్షణాలు వత్తే వాళ్ళు ఏది చేసిన వాళ్ళ వ్యక్తిగతంగా చెస్ ఈ వీళ్ళు ప్యాన్స్ అనేది అన్ని ఆస్వా ఆస్వాదిస్తారు కదా
ఉమ్ ఉమ్ హు
ఈ రోజు నెల పెళ్ళలి కత్నం లేకుంటు వెళపోతా ఉందం ఒక మ్యారేజ్ అంటే ఇస్ అయ్యే రోజులు పోయినయ్ సరే అండి